హలో
బాగున్నారా అండి
బావున్న మీరు
బానే ఉన్నా అండి తిన్నారా తిన్నారా అండి ఇంతసేపే డిన్నర్ చూసినను
అవునా ఎం కర్రి
ఏం లేదండి ఈరోజు కర్రీ ఏం చేయలేదు బయటికి వెళ్ళినాం మా హస్బెండ్ తోని కెఫేకి డిసెంబర్ డిలైట్స్ అండి ఉమ్ వియత్నాం
అవునా ఓహో మీరు అంతలాంగ్ వెళ్ళారా ఇప్పుడు
అంటే వరంగ లో ఒక కాలనీని వియత్నం అని పిలుస్తారు ఇ తెలీదం మీకు చాలా ఫేమస్ అది తె మండి బజార్ పక్కనే ఉంటుందండి అది మీరు ఫారెన్ నుంచి వచ్చారా అండి హలో
హలో
ఆ మీరు ఫారెన్ నుంచి వచ్చారా అని అడుగుతున్నా అవునా తెలుసుకుంటే మీకే మంచిది కదండి ఉ అవసరం వచ్చినప్పుడు టైంకి ఆగమాయే బదులు ఇప్పుడే తెలుసుకుంటే మంచిది కదా అని అని నా ఒపీనియన్ అని నా ఒపీనియన్ అంటున్నా చెప్పేది వినండి పూర్తిగా అ ఉమ్ ఓకే అండి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా కాస్త ఇనండి
ఖచ్చి తంగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చెప్పినంక ఇనకుండా ఉంటామా
ఇంకా మరి చదువుకుంటున్నారా పెళ్లేయిందా
లేదు ఐయామ్ స్టిల్ సింగిల్
అవునా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉన్నా అండి ఇంకా పిల్లలు పుట్లేదు
అవునా
ఉమ్
అ జాబ్ చేస్తున్నారా
లేదండి నేను డిగ్రీ కంప్లీట్ చేసి మ్యారేజ్ చేసుకున్నా ఇంకా జాబ్ ఏం చెయట్లేదు ప్రెజెంట్ అయితే
ఎందుకండి మీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదా అంత తొందరగా పెళ్లి చేసుకున్నారు
లేదండి మా ఆయన అబ్రార్ లో డాక్టర్ అనమాట ఇక జాబ్ ఎందుకు లే ఇంట్లోనే ఉండు అనేసి అన్నారు ఇప్పుడు నేను డెలివరీ అయినాక వెళ్తా జాబ్ కి ఇప్పుడు రెస్ట్ నాకు
అవును ఉమ్ నైస్ అండి
మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటరు అండి
ఇప్పుడు చేసుకోనండి ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ పడుతుంది
అవునా ఓకే అండి విడ్డ సీజన్
థ్యాంక్ యూ
ఇంకా చెప్పండి
చెప్పాలి మీరు ఏమోండి
ఎమోనా
అవును ఇ క్లారిటీ లేదు
అవునా అయిపోయినాక క్లారిటీ తెచ్చుకుంటారా అండి
మీరు ఇప్పుడు దానికి కూడా క్లాసుకిప్తారా
అయ్యయ్యో మిమ్మల్ని తిట్టే అంత రైట్ నాకు లేదు కదా
అవునా అండీ
ఎందుకండి నా మనసు దోచేసుకున్నారా మీరు
లేదండి ఏమో అండి నేను మీ క్లీనియెన్స్ ఇయ్యక ముందు మీరు చానా తీసేసుకున్నారు ఫస్టే
అయ్యయ్యో అలా ఏం లేదండి
అవున స్ మీరు రాసుకుంట్లేరా మరా సమె
నేను చదువుకోవట్లేదు కదా నాక్ కష్టంగా అంటే ఎక్కడ నుంచి
అయ్యో కరెక్ట్ కదండి
వాల్నట్స్ బాగా వినండి ఆహ్ మంచి గా అన్నీ గుర్తుంటాయి.
మీరు తెచ్చిస్తారండి
నాకేం ఎమ్ ఏంస్తాండి మీరు కూడాకోవాలి కద మరి ఎందుకండి పదే పదే అడిగి చంపుతున్నాను నన్ను
అయితే కాల్ కట్ జేయాల అండి
ఎందుకండి మీకు ఇంట్రెస్ట్ లేద ఎయాప్ అవున మరి నేను మీతో మాట్లాడినప్పుడు మీరు కూడా నాతో మాట్లాడ డి
అవున అందుకే తప్పక మాట్లాడాల్సి వస్తుందండి మాట్లాడుతూన్నా
ఒకే అండి మరి ఇంకా
దె ఇంక అవును
ఆహ ఫుడ్ మంచిగా ఉంటందా అండి మరి
లేదూ అడ్జస్ట్ కావాలంటే
అవును ఏం కర్రి మరి హాస్టల్ల్లో
మాకు ఇవాళ కర్రీ ఏం వండలేదు
ఎందుకండి పచ్చడి పెట్టార
ఇయా పెట్టాలె
అవునా, ఏంటి స్పెషల్ మరి?
మా హాస్టల్ అమ్మాయి ఒక ఆమె, పెళ్లి చేసుకుంది.
ఓ! మరి మీరెళ్ళలేదా?
అందుకే, అందరికి వీలుండదనే ఎప్ ట్ల హాస్టల్లో
అవునా? వెరీ గుడ్. మంచి మనసు. పాపం పిల్లది.
హ్మ్
ఏం పేరండి తన పేరు? అవునా! గిఫ్ట్ ఇయాల్సోస్తదని ఏళ్ళలేదా అండి మీరు?
అవును.
అవున? బిర్యానీ అయితే తింటార?
తింటాం కదా అండి. నేనడగలే గదా, ఆమెన్పేట్టమని.
అవునా. మంచోల్లె అండి అయితే మీరు.
టది కాబట్టి వెళ్లలేం గదా అన్నిట్కి.
ఆహా, ఏం బిజినెస్ చేస్తారండి మీరు?
బిజినెస్ కాదండి, చదువుకుంట మాకెగ్జామ్స్ ఐతున్నై. ఎగ్జామ్స్ కన్న ఎక్కువేం కాదు గదా అన్న పెళ్ళి.
అవునా మరి చదువుకోవాలి కదాండి బిర్యానీ ఎందుకు తింటున్నారు మరి టైం వేస్ట్ అయితది కదా
ప్లేస్ లో అది పెట్టారు దానికి మేమే ఏం చేస్తాం సరే అండి నెక్స్ట్ టైమ్ ఎవరన్న పెళ్ళయితే విన్నారండి
ఊహు ఓకే అండి
ఎంత మనం చెప్పాలి మీరే
ఊహు మా పిల్లలకి హోంవర్క్ రాసిస్తున్నా అండి మీరు ఇప్పుడే కదా అండి ప్రెగ్నెంట్ అని చే పిల్లలు ఎక్కడి నుంచి వచ్చిల్లుఅంటే మా హస్బెండ్ వల్ల అన్నయ్య కూతురు ఉమ్
కుక్క వెలని అట్ల హెల్ప్ చేసి ఇస్తే వాళ్ళకి మరి వాళ్ళకి ఎట్లా వస్తుంది మీరు అవునా
ఇంకా ఇంటికిళ్తున్నారా అవుగాదు మరి మ్ అంటే మీరు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి అని అన్నారు కదా మరి వెళ్తారా లేదా అని ఊహూ బిర్యానీ అయితే తిం అండి ఊహూ ఎన్ని డేస్ అండి హాలిడేస్ మీకు ఎగ్జామ్స్ అయిపోతయి అ మరి అప్పట్లోపు ము మ్
మీకెమ్ అయ్యో మీరు ఇంట్లోనే ఉంటారు కదా
అందుకే వాల్నట్స్ తినమని చెప్పాను
ఓకే
నేను కూడా అబ్రాడ్ కి వెళ్తా ఇక మా హస్బెండ్ వ తీసుకెళ్తారు చెప్తున్నానండి వినకుంటే చెవులు మూసుకోండి నాకేం ప్రాబ్లం లేదు
మీ పర్స్ చూసింది చెప్తున్నారండి అవునా సరే చెప్పుకోన్
లేదండి నాకు ఇంట్రెస్ట్ వోయింది
సరే ఓకే